మీరు ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా
బాగునండి మీరు.
మేము కూడా చాలా బానే ఉన్నామండి. ఏం చూస్తుంటారండి మీరు. ఏమన్నా చదువుకుం. స్తున్నారాండి. మేము కూడా ఖాళీగానే ఉన్న వంట చేస్తున్నానండి.
ఆ అవుననండి. సాటర్డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే దానికోసం ప్రిపేర్ అవుతున్నా.
సాటర్డే ఏం ఎగ్జామ్స్ అండి.
మావి కాలేజీ మిట్మా ఎగ్జామ్స్ ఉన్నాయండి.
మీ ట్టారు మా టెన్త్ కూడా ఉన్నాయి. అన్నట్టు తెలిసిందండి. టెన్త్ ఎగ్జామ్స్.
అవును
ఫోర్టీన్ కు మార్చ్ ఫోర్టీన్ కు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసింది.
అవునండి ఇంటర్వ్యూ అయిపోయినాక. టెన్త్ యున్నఏమో ఇంటర్వ్యూ అయిపోయినట్టుంది.
అయిపోయినయా.
అవును
మరి చదువు విషయంలో ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అయినావ.
ఇంకా కాలాలేదు, ఇంకాడ చూడాలి.
చూడాలి.
సాటర్డే ఉంది కదా ఒక్కసారి చదువుకున్నా. మళ్ళా రివైజ్ చేసుకోవాలి ఎగ్జామ్ ముందు.
చేసుకోవాలి. మంచిగా బెస్ట్ గా రాసుకోవాలి చదువుకోవాలి.
అవును ఫోర్ డేస్ ఉన్నాయి. ఎగ్జామ్ మాకు.
మీకు ఏమన్నా అర్థం కాకుంటే సార్లు మేడమ్స్ చెప్తారా. అండి మళ్ళీ రివిజన్ గా.
చెప్తారంండి ఒకవేళ వాళ్ళు చెప్పింది. మళ్ళీ అర్థం కాకపోయినా మేము యూట్యూబ్. బ్ లో క్లాసెస్ వినడం. గాని చాట్ జీపిటీలో అడగడం గాని. మళ్ళా ఏవైనా మోడల్ పేపర్స్ చూడ్డం. గాని గూగుల్లో కొట్టడం. అలాంటివి చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా అర్థమైతే యి.
అలానా అండి మరి అలా చేయం రాని వాళ్ళు ఎట్లనా అండి మరి.
దాదాపు లెక్చరర్స్ అందరూ మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి రెండు డౌట్స్ ఉంటే. అందులో అర్ధం కాకపోతే చూస్తాం అన్నట్టు. అందులో చేయడానికి ఏం లేదండి. యూట్యూబ్ లో మనం మనకు నచ్చిన క్వశ్చన్ ఆన్స. సంబంధి కొడితే అన్ని వస్తాయి అందులోనే.
మొత్తం అర్థం కాని వాళ్ళకి కూడా అర్థంమవుతయి అన్నట్.
అవును క్లియర్ వస్తాయి.
ఎగ్జామ్ లో మరి రాయడానికి. ఏమైనా ఇంపార్టెన్స్ పాయింట్ చెప్తారండి మీకు.
ఆ చెప్తారాండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అవి చూసుకుంటాం మళ్ళా. ఇం ఇంపార్టెంట్ గాని కూడా కొంచం చూసుకుంటాం. ఇగ ఏది వస్తుందో తెలియదు కదా ఇంపార్టెంట్. దేని మీద మనం నమ్మకం ఉంచుకోలేం కదా.
మరి సార్లు చెప్పిన ఇంపార్టెన్స్ అందులో చెప్తారు కదండి మీకు. అవే వస్తాయా. అందులో సగం అన్నా వస్తాయా. అండి మీకు.
ఆ సగం వస్తాయి. కానీ ఇక మొత్తం అవే. రావు అందులోకి కే ళ్ళలి. కొన్ని ఇస్తారు. మళ్ళ అందులో కాకుండా కూడా.
కొన్నిస్తాం, అది చెప్పిన వాటిలలో మాత్రం నీకు కొన్ని అయితే ఎట్లా వస్తాయి అన్నట్టు.
అవును, అవును.
కొంతం పా అందరూ. అందరికి ఇప్పుడు చదువలేరు, కదా ఇంపార్టెంట్ లేకుంటే. అందుకని ఇక వాళ్ళ కోసం కొంచెం ఇస్తారు.
మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే ఉంటాయా అండి?
ఆహ లేదు ఎవరికైనా ఉంటాయండి. ఫైనల్ ముంగట ఒక్కసారి పెడతారు అన్నట ఎగ్జామ్
అలానా?
ముందు.
అంటే డిగ్రీ వాళ్ళకే ఉంటాయి అన్నట్టు తెలిసింది అయితే అడుగుతున్నాను.
లే దండి ఉంటా ఇవరకి.
మరి ఇంటర్ వాళ్ళకు ఉంది కదాండి, ఇంటర్ వాళ్ళ కూడా ఉండయి కదా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఉన్నాయ అంటారు.
అవును ఎక్కడ వాళ్ళని వాళ్ళకి ప్రీ ఫైనల్ అంటారు. మాకు మిడ్ టర్మ్ అంటారండి.
ఆహా! అలా, అలానా.
ఇప్పుడు ప్రీఫైనల్ అన్నట్టు. కానీ అందులో వాళ్ళకి, బాగా ఎగ్జామ్స్ ఉంటాయి అన్నట్టు మంత్ కి మంత్ కి ఇట్లా. టూ మంత్స్ ఒక్కసారి కానీ ఇది లాస్ట్ లో ఒక్కసారి ఉంటాది అంతే.
మా ఇంట్లో చిన్న అబ్బాయికి అయితే నెలకు ఒకసారి పెట్టినట్టు పెడతారు స్టడీ. ఎగ్జామ్స్ అని వీక్ ఎగ్జామ్స్ అని. అలా ఉంటాయిండి ఆయనకి ఇబ్బంది అయితాంది.
కానీ మరీ అన్నిసార్లు పెట్టొద్దండి పిల్లలకు కూడా కొంచెం. కొంచెం టైం కావాలి కదా మైండ్ రిలీఫ్ ఉండడానికి. ఊక చదివితే స్ట్రెస్ అనేది పెరుగుతాది వాళ్ళకి కూడా.
అవునండి మీర అన్నట్టే ట్యూషన్ల మాత్రం. మాత్రం డైలీ ఎగ్జామ్ పెడతారట సారు గంట చెప్. ఇస్తారట పోయేమింగటె ఎగ్జామ్ పెడతారట చాలా ఇబ్బంది పడతాందు అతను.
ప్రాక్టీస్ చేపించాలి గాని మరి ఊక రోజు పెడితే వాళ్ళకి. చదువు చదువు అంటే ఇక అందులోనే ఉంటారు. వాళ్ళు కొద్దిసేపు ఆటలు ఆడిపీ యడం. నీ మైండ్ గేమ్స్ పెట్టడం గాని అట్లా పెడితే వాళ్ళ కొంచెం రిలాక్సింగ్ గా కూడా ఉంటాది.
యూనిట్ టెస్ట్లు ఉంటాయి. వన్ మంత్ కి ఒకసారి. మళ్ళా సెకండ్ మంత్ కు. సెకండ్ యూనిట్ ఎస్ట్ అని థర్డ్ మంత్ కు ఇలా పెడతారండి నెలకు ఒక్కసారి. స్కూ లో ఉంటాయి. ట్యూషన్ లో కూడా ఉంటాయి ఎప్పుడు. చదువు చదువు చదువు చదివితే ఇప్పటి రోజులలో ఎలా ఉంటద? అండి మన భవిష్యత్తు చదువు విషయంలో.
చదువు బానే ఉంటుది కానీ ఇక పుస్తకం పురుగులాగా కావద్దండి కొంచెం బయట నాలెడ్జ్ ఎక్ మెయిన్. బయట నాలెడ్జ్ ఉంటే మనము పుస్తకాల నాలెడ్జ్ని కూడా మనం ఈజీగా చదువుకోవాలి. ప్చ్ కానీ ఇక ఓన్లీ పుస్తకం నాలెడ్జే ఉ అంటే అది బయట బతకడం కష్టమ అయిపోతుంది అన్నట్టు.
బైట ప్రపంచం కూడా తెలియాలంటన్నారు అన్నట్టు.
అవును.
బయట ప్రపంచం సంగతి కూడా సగం ఉంటది కదా అండి చదువులో.
చాలా ఉంటదండి ఎందుకంటే ఇప్పుడు, మనకి ఇప్పుడు ఒక షాప్ లో ఏమన్నా కొనుక్కోవాలని అంటే ఓ బుక్ లో ఉంటది కానీ షాప్ పాప ఎక్కడ ఉందో మనం బయటికి వెళ్ళి చూస్తానే కదా మనకు అవగాహన ఉంటాది.
అవునండి.
అట్లా ఉన్నట్టు మనకు ప్రత్యేకంగా తెళ్వాలంటే మనము బయట బయటనే నాలెడ్జ్ ఉంటది.
అలా కాకపోయినా కూడా మరి. చదువుకోకుంటే ఎలా దెలుస్తదండి మరి చదువుకొని వాళ్ళూ మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వాళ్ళకు చదువు రాదు గద చదువ్విష్యాలు.
వాళ్ళకి చదువు లేకపోయ్న గుడా వాళ్ళూ ఆమ్ ఇట్లా ఏమంటరు మ్ వాళ్ళక్ వాళ్ళక్ బై టెనాలెడ్జ్ బాగుండేది ఇట్ల.
ఎంత ఉన్నా గుడా ఇప్పుడు అందాగా ఏదన్న ఊరికెళ్ళాలన్నా బస్సెక్కల్లన్న వాల్ల బోడు తెలివదు గదండి. బస్ బోడు తెలువదు ద ఏదన్న ఊర్ కెళ్ళాలంటే చదువొచ్చిన వాళ్ళను పట్టుకోని ఇంక ఈ బస్సు ఎక్కడికెళ్ తదని అడుగాలె గద చాల ఎ
ఆ ఔను ఇది ఉండాలే అది ఉండాలండి. రెండు మెయ్నె ఇప్పుడు మనకు ఓన్లీ చదివొచ్చినా గుడా ఆ బస్ స్టాప్ ఎక్కడున్న కూడ మనక్ తెల్వాలె గద మనం బస్సెక్కాలంటె
తెల్వాలండి.
ఇప్పుడు మాకు బస్సెక్కడము ఎక్కడుందో తెలువాల ఆ బస్సు మీద ఉన్న పేర్లు చదువ తం గూడ దెల్వాలె అప్పుడె మనమనుకున్న ప్ అ డెస్టినేషన్కి మనం బోతం.
ఇంగా అదిలేదు ఇదిలేదంటె మాక్ చాలా ఇబ్బందైతది బతుకు.
నువ్వు చదువుకోని వాళ్ళకంటె ఇప్పుడన్ని ఇప్పటి జన్రేషన్ లొ మాత్రం చదువు చాలా ఇంపా ఆ టేంటే ఉన్నదాన్ని
అవునండి అందర్ సవ్కుంటున్నరు
ఇప్పుడు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు కూడా చదువురానికిందికి సంబంధించి చిన వాళ్ళు అయిత్రాండు ఎందుకంటే ప్రతిది ఇంగ్లీషు సెల్లులని ల్యాప్టాప్లని కం కంప్యూటర్లని ప్రతిది ఒక్కటి ఆన్లైన్ సిస్టమే ఉన్నాది
ఇంగ ప్రతి దాంట్లో ఇంగ్లీషే ఉంది ఎక్కువ
చదూవుకున్ టేనే గదా చిన్నదో పెద్దదో జాబ్ వత్తది ఇప్పరోళ్ళల్ల చదువు ముఖ్యము కాబట్టి ఇప్పడి పిల్లలు ఎ డకెళ్ళి వర్క్ చేయలేరు గద మోటు పనులు లేదఅప్పడు నేన అప్ అప్పటి నుండి ఏదైన పని చేయగలుగుతారు కొంచమైనా చదువు రావాలె
అవునండి
టే మినిమం పాస్సయ్ ఉండాలి గదా ఇప్పటి రోజుళ్ళల్ల
అవును మినిమం ఎడ్యుకేషనల్ లాల్ల్ ల్లాల్లే నాలెడ్జ్ గూడా ఉండాలె మెక్సిమం కాకపోయిన రెండు ఉండాలండి మీరు ఎక్కడ దాకా జవ్కున్నార డి
నేను అయితే నేను టెన్త్ అయిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయితాదండి తెలుగు మీడియమేనండి
అవున అండి మరి టెన్త్ తర్వాత చదవలేద అండి
టెన్త్ తర్వాత చదివానండి
మరి ఎందుకు ఆగిపోయింది
ఒక సంవత్సరం డిస్కంటిన్యూ అయిందండి
అవునా అండి
బాలేక
ఆహా
మళ్ళీ తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్ కంప్లీట్ చేశానండి
ఉహు
ఇంటర్ లో మాత్రం బైపీస తీసుకున్నానండి
అవునా మీకు ఇంట్రెస్టా అండి ఎక్కువ మొక్కలు అవి ఇవి
ఆ మొక్కలు ప్యారెట్స్ అవన్నీ ఎందుకంటే మ్యాస్ తీసుకుందాం అనుకుంటే మ్యాస్ కొంచెం కష్టమని లడ్డు
కానీ బైపిసి లో కూడా పేర్లు అవి ఇవి కష్టంగా ఉంటాయి అంటారు కదాండి మరి
శాస్త్రీయ నామాలు పలకడం కష్టమ అండి
అవును అవి గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఉంటాయి కదండి
అవునండి చాలా ఇబ్బంది అయితుంది మొక్కలు అన్నీ అతకబెట్టడం నల్లి ఎర్రలు కప్పలు అని అ ఏవి చెట్లు అన్ని తీసుక చెత్తగా పెట్టడం టేప్లే వేసి అవన్నీ చేసానండి కానీక ప చదువులు చదువుకుందా మన సరికేమ మ్యారేజ్ అయిపోయింది
అయ్యో
మ్యారేజ్ అయిపోయేసరికి ఇతేే సెటిల్ అయిపోయినాయి ఇక ఆ అమ్మ వాళ్ళ ఇంటికిన్న అత్తగారింటి చాలా అదే దూరం డిస్టెన్స్ బాగా ఉన్నదండి ఇక చదవలేకపో
అయ్యో మరి మీరు ఇంకా హౌస్ వైఫేనా అండి
హౌస్ వైఫ్ ఏ నండి
ఏమన్నా బిజినెస్ ఇట్లా ఏమన్నా ఉందా చిన్నగా
ఆ చిన్నగా ఇంట్లో చిన్నగా చేస్తానండి చిన్న షాప్ ఉన్నాది మాకు
ఆహా
ఇంట్లో ఏమన్నా ఎవరైనా పండగలకు ఫంక్షన్లకు పెళ్ళిలకు అ ఏదైనా పూజలకు వ్రాతాలకు ఏదైనా తీసుకెళ్తారండి తరాకులు అంముకుంటామండి మేము
అవునా అండి
అన్న ఎట్లాండి
అవునాండి చాలా బాగా ఓకే అండి
సరే మంచిదండి ధన్యవాదములు ఇంత సే థ్యాంక్ యూ మ బడి